ఆ నమస్కారం అండి
అమ్మ నమస్కారం చాలా బాగున్నం మీరు బాగున్నారా
ఉ బాగున్నానండి
నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఫోన్ కలిసినందుకు
అవునా
ఆ నేను అస్సలు అనుకోలేదు ఇది కలుస్తుందని ఉ అస్సలు పట్టలేనంత ఆనందం ఉ తి తింటాఉన్నాం నా ఎంత మంది చేసినా నాకు రావట్లేదు ఫోను ఇప్పుడు మీరు చేసింటే వచ్చింది ఆ దానికి చాలా సంతోషం
ఏం తింటున్నరండి
దోశ తింటాన దోశ తింటానా
నేను కూడా అదె తిన్నానండి
నేను ఇది ఫోన్ ఎట్లా కలిసారులే అందుకు ఇంగ తిన్నాం ఏముందిలే అనుకున్నాం చూస్తే ఇది కలిసింది
మంచిదే కదండి కలుస్తే
చాలా మంచిది అందుకే చాల సంతోషము హు పప్పుల పొడి విత్ చట్నీ
ఆహా బాగుంటుంది
ఉ పైన పప్పుల పొడి ఎసుకొని తిన్నాము
ఆహా
హు
మేము ఎర్రకారం పచ్చికారం
ఉ హు
రెండు బాగుంటాయి చాల బాగుం
మా దగ్గర ఎందుకు సారాలే చెయ్యారండి దోశలకి
అవునా
ఉ హు
మాకు ఇక్కడ ఫేమస్ ఇంకా
నా కాలేజ్ దగ్గర అక్కడే నేను ఎక్కువ కారం చూసింది ఎర్ర కారం
ఆహా
మేము ఇక్కడ ఎర్ర కారం అట్లా తీసుకోము
అంతా పచ్చకారం ఎర్రకారం బొంబాయి చట్నీ
మేము సాగుతో కూ అది మేము సాగు అంటాము దాంతో కూడా తినము ఎక్కువ
అవునా
ఇంకా దోశ అనపోతే మొత్తం అందరం తింటాం
మేము ఎట్లా అంటే పిండి ఎక్కువ పట్టించుకుంటాము మొదటి రోజు దోశ ఎర్రకారం బొంబాయి చట్నీతో తింటాము రెండవ రోజు పచ్చికారం పప్పుల పొడి వేస్త తింటాము మూడో రోజు పొంగనాలు అట్లా
మూడు రోజల మేం రెండు రోజే పొంగనాలు చేస్తాం
ఓహో మెం రెండు రోజులు ఇల మళ్ళీ మూడో రోజు పొంగినాలు ఇడ్లీ అయితే మొదటి రోజు సాంబార్ వడ వేసుకుంటాం రెండో రోజు చట్నీ ఎరకారం
హుహుం మేము ఇడ్లీ అయితే నార్మల్ సాంబారు చట్నీ మళ్ళీ ఒడ వేస్తారు అదే అదే పిండిని సాయంత్రం పునుగులాగా చేస్తరు
వడపిండిన ఇడ్లీ పిండినా
హుం రెండు ఏది మీగిల్తే అది
ఉహు మామూలుగా పునుగులు ఎసేది దోశపిన్డితో గదా
లేదండి ఇడ్లి పండితో కూడా వేస్తాం
బాగుంటాయా
హుం బాగుంటాయి
ఉహు దాంతోకి ఏం తింటారు మరి పునుగుల్లోకి
హ్మ్ ఇన్కొదూలో చట్నీని ప్రీజులో పెట్టికని అదే తింటాం మార్నింగ్ చేసింటాం కదా పొద్దున్న వచ్చేసిాం టాము చట్నీ అదే చట్నీనే తింటాము ఉ
మధ్యాహ్నం ఏం తిన్నారండి
మధ్యాహ్నం పెరుగన్మం మామిడికాయ
అ
తెరుగన్న మామిడికాయ మీరు హ్మ్ ఆ గాలికె కడుపు నిండిపేయింది
అవునా నేను ఈ రోజు కొయతాకుపప్పు దాంట్లో కి ఒడియాల్ వేస్ కొనీ తిన్నాను మరి ఈ రసం అన్నం కొంచెం పెరుగ అన్నం
మీరు మొత్తం భోజనం బాగా చేసినట్టున్నారు
ఓ బ ఫుల్లుగా ఆ అంటే అది కొంచెం అది కొంచెం అది కొంచెం అట్లా అలా హ్మ్ ఒకటి త తిన బుద్ది కాదు ఎందుకో
ఇప్పుడు అప్పుడే తినేసినారా మీరు తొందరగానే
ఈ రోజు సాయంకాలం ఏం తినలేద ఇంకా అదే పొద్దున దోస పొంగనం పిండి ఉందా
ఉహు
దాంతో దోశ వేసుకునింది మా అమ్మ నాకు మా అమలు దోశ పిండితో దోసే పిచ్చింది
మీరు పొద్దున్న చేశాంది అందరు తిన్నారా బాగా
నేనా మా నాన్నకి నాకే మా అమ్మ ఈరోజు శుక్రవారం కదా గుడికి వెళ్తాది అమ్మవారి దగ్గరికి తినదు ఇంకా ఉదయం అక్కడే ప్రసాదం ఇస్త రు పది గంటలకి వెళ్తారు గుడికి పన్నెండుకి వస్తది అక్కడ ప్రసాదం పంచ్ స్తారు కదా అందరు అవే తింటది డైరెక్ట్ మధ్యానమే మళ్ళీ
ఉహ్మ్హా
ఉదయం తినదు శుక్రవారం శుక్రవారం మా అమ్మ ఏదో ఒకటి చేసుకొని పో హరిప్రసాదము ఇక్కడ ఇంట్లో అది అందరికి. పంచి అందరికి వచ్చిన అందరూ పంచుతారు కదా అట్లా
మ్ మ్మ్ ఆ నేరేదు
కు నాన్నకే ఇంకా
మ్ అదే మీరు చేస్తున్నారంటే ఆమ్ నిజంగానే రాదు అనుకున్నా
శుక్రవారం అంతే ఇంక చేయాల్సి వస్తాది. మాఅమ్మ గుడికి పోనీకి అవన్నీ చేసుకోవాలి కదా?
ఆ శుక్రవారం మాత్రం మా ఇంట్లో చాలా పనులు ఉంటాయి.
అవును. ఇంగ తప్పదు ఇంక
మ్ హు ఏ వేసు
ఏ ముందిలే ఉన్నన్ని రోజులే కదా వాళ్ళకైనా.
మ్
కానీ, మేము చాలా తక్కువ అండి చేసేది అవన్నీ. బద్దకం నాకు ఎక్కువ బాగా
హ్మ్ హు ఇంట్లో ఉంటే వర్కేనా అంతేనా ఏం చేస్తావు?
హ్ హ్ హ్ కానీ అందరూ మన వయసులో ఉన్న వాళ్ళు బాగా అన్నీ చేస్తారు. నాకేమో ఏదిరాదు.
జో మన కన్నా చిన్నవాళ్ళు బాగా చేస్తున్నారు. మనా ఇండ్ల లో వాళ్ళు చూసుకొని ఇత్తారు. మ్ హు మ్
నేనేంజేయలా
మ్ మొన్న ఒకసారి చేస్తాంటే మా చెల్లలు వచ్చింది ఇప్పుడు అబ్బా బండీ అన్నీ బాగా డ్రైవింగ్ చేస్తుంది. అన్నీ పనులు చేస్తాది. నేన్నన్ని ఆ పాపని చూసి నేర్చుకోవాల. కానీ అందరూ తిడతారు.
మీకు బండి రాదాండీ?
మ్ హు నేను ఈ రోజు పోవాల్సిండేది బండి నేర్చుకోడానికి. శుక్రవారం అని వద్దన్నారు. సోమవారం రమ్మన్నారు సోమవారం చూస్తే అమావాస్య. డైరెక్ట్ బుధవారం వరకు మ్
డ్రైవింగ్ స్కూల్లోనా?
మ్
ఎంతన్నారండి అది?
మూడు వేలు
ఎన్ని రోజులంటా నేర్పించేది పది రోజులా?
మ్
పది రోజులకి మూడు వేలా?
మ్ మేము అదే షాక్. అది పెట్టుకొని బతుకోవచ్చు అసలు.
మ్ చానా ఎక్కువ డబ్బులు మూడు వేలు అంటే.
మ్ హు మళ్ళీ పది రోజులేనా అనిపిస్తాంది.
మనమే ఈజీగా నేర్చుకోవచ్చు అసలు అంత కష్టం కూడా ఏం కాదు అది.
ఉమ్ నాకు సైకిల్ కూడా రాదు, అందవే ఉ
పండికి అసల్ తేడా ఏం ఉంద్, అసలు లింక్ ఏం ఉందని అక్కడ.
ఇన్కి రాదు
అట్లేం లేదు, నాకు ఇప్పుడు సైకిలే మర్చిపోయినాను.
హుమ్మ్ సైకిల్ వస్తే బ్యాలెన్స్ చేసేకి ఈజీగా ఉంటుంది, అందుకు రావచ్చు అని అన్నాడు.
ఆహా
ఉమ్మ్
నేను నా పన్నెండు, పన్నెండు క్లాస్ వరకు సైకిల్ లోనే పోతా ఉండిన్న ఇంకా మళ్ళీ, కళా డిగ్రీ కళాశాల అయిపోయినప్పటి నుండి ఇంగా బండి.
ఉమ్ నా అందుకే మీకు బావొచ్చు.
ఉమ్ నేను ఎనిమిదో, ఏడవ తరగతిలోనే నేర్చుకున్నా బండి.
ఉమ్మ్ హు
ఉమ్మ్ హు
ఉమ్ అప్పుడు నేర్చుకుంటేనే ఈజ్
ఫస్ట్ నేన్ అప్పుడు, వేరే చిన్న బండి నేర్చుకోనినాను
ఉమ్ టీవీ ఎస్
ఆ హ్ అదే అప్పట్లో ఇప్పటికంటే ఇం కలకాగా వచ్చే ఉన్నిన్నాయి అప్పుడు బాగా వెయిట్ లెస్ కొన్నిన్నాయి. అదేందాంటే పెట్రోల్ తెచ్చి బండ్లో పెట్రోల్ లేకపోతే సైకిల్ లాగా గుడా తోక్కోచ్చు ఆ బండి. అలా ఉండింది అప్పట్లో, మా ఇంట్ల బండి ఆహా ఎప్పుడన్నా పెట్రోల్ అయిపోతే సైకిల్ లాగా తొక్కుకొని గుడా ఎళ్ళొచ్చు ఆ బండిని. ఆ చైన్ ఉంటది, దానికి బండికి. ఆ సేమ్ అట్లే ఉంటది బండి మాది అప్పుడు.
హుమ్మ్ హెమ్
ఇంకా ఆ తర్వాత మళ్ళీ కొంచెం అప్గ్రేడెడ్ ఎక్సల్ కి పోయినాము టీవీఎస్ ది.
హుమ్మ్
ఉమ్ మళ్ స్కూటీనే ఇంకా
ఉమ్ ఇదే అయితే అందుకే ఈజీ అయిపోయింది మీకు.
అవును
ఉమ్
బాగా వెయిట్లేెస్ ఉన్నా బండి అయితే పెద్దగా ఉంటాయి గదా.
ఆ ఆ
అవైతే కొంచెం తొందరగా నేర్చుకోవచ్చు, అవి అసలు నాకైతే అవి తోలనీక్ రాదు ఎందుకో, అంత వెయిట్లెస్ ఉంటే అది నాక్ ఇవి బర్ బరువు వున్న బండ్లు తో తోలే అలవాటు అయిపోయింది. అదేందో ఎట్లనో ఉంటది, గాల్లో పోతున్నట్టు అనిపిస్తుంటది నాక్ అది. ఉహు
ఇంకా అందరు వెయిట్ ఉంటే నడపలేమంటారు
అద అలా అట్లా అలవాట్ అయిపోయింది ఇంగా, స్టార్టింగ్ నుండి ఇంగా ఇవే ఇంగా చాలా రోజులు ఉండిన, నా పదవ తరగతిలో నుండి ఇంగా స్కూటీ.
ఉ.
జూపిటర్ ఉండింది మా బాబాయ్ది తర్వాత ఇంక మేము యాక్టివ్ గా కొనుక్కున్నాము.
మ్మ్ హు ఆ అటు అది చాల బరువు ఉంటది మాది
అవును ఏది ఫైవ్ జీనా సిక్స్ జనా మీది.
అదేం తెలియదు పాతది పూర్వకాలం
అవునా కానీ ఇప్పుడొద్. చే బండ్లు మోడల్స్ మాత్రం బాగు
ఉ బాగున్నాయి ఉ.
ప్పాలో కలర్స్ బాగున్నాయి యాసెస్ బాగుంది జూపిటర్ లో కూడా. ఎంత బాగా వెరైటీగ వస్. యి డిజైన్లు అవునవును బాగుంది డిజైన్లు బాగున్నాయి. మేము అప్పుడు కొన్న. అప్పుడే మాది బండి అది దాదాపు తొంభై యిదు వేలు పడిందింది అప్పట్లో. ఇరవై ఇరవై ఒకటిలో కొనుక్కునిన్నాం మేము
వామ్మో
గాంధీ జయంతి రోజు కొన్నాం మేము అది.
ఓ హ
ఐదేళ్ళ అయితుంది దాదాపు ఇంకా
ఉహు ఆ అది ఎప్పుడో నేను మా నైన్త్ లో ఎయిత్ లో ఉన్నప్పుడు
అవునా ఉహు
అప్పుడు స్లోదింగ్ అట్ల ఉంది.
సరే అండి అయితే ఉంటాను
ఉ సం.
ఉహ్